హలో హలో ఆ బాగునమండి మీరు బాగున్నారా
ఉమ్ బాగున్నామండి తిన్నారా
ఆ తిన్నామండి మీరు తిన్నారా అ ఏం చేయట్లేదండి కాలేజ్ బంక్ కొట్టాము క్లాసెస్ కాస్ట్ లెస్ అంట ట్రైనింగ్ ఇంకా మనకి ఇంకా దానికి అటెండ్ అవ్వాల అనిపలేదు అందుకని ఊరికెనే ఉన్నానండి
మీకేం ఫెస్టివల్ ఇష్టమండి
నాకా ఫెస్టివల్లో నాకు ఈ వినాయక చవితి అంటే ఇష్టము
ఏం చేస్తారండి వినాయక్ చౌతికి
అంటే వినాయక్ చోతికితే అదేముంది ఫైవ్ డేస్ అట్టనేమన్న ముందర దేవుం దగ్గరే ట్వంటీ ఫోర్ అవర్స్ దేవుం దగ్గరే ఉంది బాగా చూసుకుని ఇక ఈవినింగ్ అవుతానే ఇ బాగా సాంగ్స్ పెట్టుకొని అందరూ
మీ సైడ్ ఫైవ్ డేస్ పెడతారండి వినాయకుడిని
ఆ అవునండి సిటీస్ లో ఫైవ్ డేస్ పెడతారు
మా ఊర్లో ఆ మా ఊర్లో అంతే కొన్ని చోట్ల త్రీ డేస్ కి కొన్ని చోట్ల ఫైవ్ డేస్ కి
ఆ కొంతమంది త్రీ డేస్ కొంతమంది సెవెన్ డేస్ కూడా పెట్టుకుంటారండి బాగా ఎంజాయ్ చేస్తాం ఆ ఫెస్టివల్ కి ఇష్టం అంటే చాలా ఇష్టం నాకు
అంతా డీజే పెట్టి మా ఊ
ఆ బాగా ఎంజాయ్ చేయొచ్చు ఆ ఫెస్టివల్ కి
మాకైతే సంక్రాంతి ఇష్టమండి
సంక్రాంతిన ఏం చేస్తారండి
స్తామండి ఫస్ట్ రోజు భోగి అంటే ఏనా పాత వస్తువులన్నీ చలిమంటగా వేసి భోగి మంటలా యేస్తాము మరి నెక్స్ట్ రోజు వచ్చి ఇంకా ముగ్గులు సి రంగులు కొట్టి పూజలు చేసి ప్రసాదాలన్నీ చేసి ఇలా చేస్తాము ఇంకా లాస్ట్ రోజు కనుమ రోజు ఇంకా చికెన్ మటన్లు అన్ని చేసుకుంటామండి
ఓ చికెన్ మటన్ కామనే కదా ఫెస్టివల్ అయిపో నుంచి
ఆ కొంత కొన్ని
అంటే ఆ త్రీ డేస్ లో ను ఏది ఏ రోజు అందుకు ఇష్టం అదే బోగిరోజా లేకపోతే సంక్రాంతి అ
సంక్రాంతి రోజు నా మేమైతే ఒకే రోజు అన్ని చేస్తామండి
ఆ మేం
బోగి సంక్రాంతి ఒకే రోజు జేస్ మ్ కనుమ నెస్ట్ రోజు చేస్తామండి
దానికి
అంటే అది గునా సాటర్డే అట్లా రాకోకుంటే సండే అట్లా చేసుకుంటామండి
ఆ లాస్ట్ టైమ్ స్కిప్ చే అంటే ఈసారి ఈసారి అలానే ఏదో జరిగిండే దాన్ని స్కిప్ చేసారు కదా అండి
ఆ స్కిప్ చేసి మరి నేస్ట్రోజ్ చేసుకున్నాం
హ్మ్ ఆ ఆ నా డ్రెస్ ఫెస్టివల్స్ అయిన తర్వాత ఏయ్ కొత్త బట్టలు వేసుకోవడం పూజ చేయడం అంతే
అంతా ఫ్రెండ్స్ ని పిలుచుకొని అందరు ఒకే చోట ఉగాదా
చేసుకుంటాను మ్మ్
మేం నార్మల్గా పచ్చడి చేసి ఇంగ పూజలు ముగ్గులు వంటలు చేయడం అంతే ఏం ఉండదు కో బట్టలు పెట్టుకున్నళ్ళు పెట్టుకుంటరు
ఆ నాకి ఒక ఇ ఫెస్టివల్స్ గురించి పెద్దగా ఐడియా ఏం లేద్ కానీ హ్మ్ నాకు పెద్దగా ఐడియా ఏం లేదండి అన్ని పండగల గురించి నేను క్రిస్టియన్ వినాయక చవితి ను ఇంకా మొహరం ఉంది కదా ఇప్పుడొక్కటే అంటే ఇప్పుడంతా బా సౌండు డీజేస్ మ్స్ అలాంటి సౌండ్స్ కి బాగా వైబ్ అవుతా ఉంటం
హ్మ్ మొహరము మొహరం రోజు పెడతారండి
ఆ మొహరం కూడా చేస్తారు
అంటే పండగ చేస్తారు డీజా అవన్నీ పెడతారనేది
లే మొహరంకి డీ జే అంటే డీ జే నీ డీజే అంటే నార్మల్గా డ్రమ్స్ ఏ కదండీ అలాగా ఆ టైపులో డీజే పెట్టరు డ్రమ్స్ ఓన్లీ డ్రమ్స్ ఆ సౌండ్స్ ఓహో చూస్ చూ ఆ ఫెస్టివల్స్ బా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి సేమ్ అది కూడా అలానే అయింది ఫై డేస్ పెడతారు
ఆ ఫై డేస్ అండి
ఫైవ్ డేస్ అండి ఇంకోక గూగులో ఆ ఆ చిన్న చిన్న చిన్నది అండి మా ఊర్లో జరుగుతుంది ఇంకా మేము మా బంధువుల ఊర్ల చేస్ ఆ ఇంకా మా ఊర్లో వచ్చే కొన్ని ఊర్లో మా అమ్మ హలో లా లోకి ఒక టూ డేస్ అంటే మెనుగా మెయిన్ గా చేసుకుంటారు బా చేస్తున్నారు ఆ నెక్స్ట్ డే నార్మల్గా రొటీన్ మటన్ చికెన్ చేసుకుని ఆ ఏదో ఇంకో దానికి ఏదో పానకాలు అంటామ అలాంటివన్నీ ఉన్నయి
మ్మ్
ఎమన్నా ఐడియా ఉందా
అట్లేంలే అంటే చూస్తా ఉంటాం అంటే దేవుడు లోపలికి వచ్చి చెప్తాడంటడేమ్ అ చంపినయి జరుగుతూ ఉంటాయనిు
ఆ నముతార అండి ఏన్నా ఇలింగ
మా ఇంట్లేతోర్ నమ్మారండి అంటే పక్కనోళ్ళని నమ్ముతా అంటారు
అవును మేం నమ్ముతామండి అంటే మా ఇంటి దేవుడు ఆయి
హు
ఆంటి దేవుడు ఆయననే నమ్ముతాము జరుగి జరుగుతా ప్పుడనీ కొంచెం కొన్ని ఆల్మోస్ట్ జరుగుతాయి
ఆ జాతరలాగట్లేమి పెట్టుకోరండి పండగలప్పుడు
ఆ పల్లెటూర్లలో అయితే పెట్టుకుంటారు ఇలాంటి సిటీ మా ఇక్కడా అంటే పూర్ అలా అండి సైడ్ అయితే అలా ఉంటది అండి సిస్టమ్
ఉహు జైంట్ వీలు అన్ని ఓస్తాయి డిస్కో డ్యాన్సు
ఆ అలాంటివన్నీ పెతారండి పల్లెటూర్లలో ఏవ్ చిన్న తిరిగిన కూడా అవన్నీ బా కంజిస్ చేసే వాళ్ళు అన్ని పెడతారు ఎగ్జిబషన్ లాగా గాజులు ఎక్కువ అవ్వే గాజులే
ఒకే అంతేలా గాజులు అన్ని బొమ్మలు చిన్న పిల్లల
ఆ అంతే ఇంగ అంతే అండి అలాంటివి ఇంకేమున్నాయి అమ్మా నాకాంత ధైర్యం లేదు అండి అసలు
ఏమండి ఏమైతాది
ఏమైతది అంటే నాకు భయం వేస్తుంది నేను ఎలాంటి వాట్లో ఎక్కన్ జంటి వీల్ కూడా ఎక్కను బ్రేక్ డాన్స్ సే భయమేస్తది ఇంకా జాయింట్ వీలు అంటే ఒక టూ టైమ్స్ ఎక్కను అంతే అది కూడా భయం ఎస్తాదీ బాగా అంటే భయం భయం లే ఆ భయం లేకుండా ఉంటార్ చూడండి వాళ్ళతోపాటైతే ఎక్కుతా ఎక్కుతానండి తర్వాత ఇగ ఏక్కను ఇంకేమండి
ఏం లేదండి చెప్పండి మీరే
ఏం లేదండి చెప్పాలే
ఎం షాపింగ్ చేసారండి పండక్కి
షాపింగా అలా నేను హాస్టల్లో ఉంటాను కదండి ఇంగేం చేయలేదుగా అమ్మ వాళ్ ల్లే ఇంక వాళ్ళే ఇంకేం చేస్తారో ఏం తెలీదు మాట్లాడక ఒక త్రీ ఫోర్ డేస్ అవుతంది వాళ్ళ దగ్గర
ఉ రోజు మాట్లాడరాండి
అంటే మాట్లాడతా అండి ఇప్పుడు కొద్దిగా వర్క్ కొద్దిగా బిజీ అయిపోయి ఇంకా అమ్మ మొబైల్ చేరిపోయింది అందువల్ల కొంచం డైలీ చేయడం తగ్గిపోయింది ఇంకా నాకి వర్క్స్ ఉన్నాయి కదా అని చెప్పి నేను నా వర్ హు బిజిగున్న ఇకా ఆప్ ఆ ఆ ఆ అమ్మ వాళ్ళు ఫోర్స్ చేస్తారు కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు నాక్ అసలె ఫస్ట్ డ్రెస్సెస్ ఏసుకోడమంటనే ఇంట్రెస్ట్ ఉండదు నాకీ బాగా వెస్ట్రన్ స్టైల్ అంటే చాలా ఇష్టం
హు
టం వాళ్ళ బలవంతం మీద అలా చేస్
మీ కాలేజ్ లో ఏవో ఈవెంట్స్ జరుగుతున్నాయని చెప్పరు ఇ ఏం జరుగుతున్నాయండి
ఆ ఒక ఈవెంట్ ఉంది అండి ఆయుష్మానేసిని
ఉ ఎన్ని రోజులు చేస్తారండి
అది టూ డేస్ చేస్తారు వన్ డే హాల్ డే ఇస్తారండి అయిపోయినా నెక్స్ట్ ఇ రోజు ఉ నాకు టూ డేస్ బాగా ఎంజాయ్ చేసేసి ఇంకా నెక్స్ట్ తర్వాత ఇంకా తోముతారు ఇంకా ఇంకా కంటిన్యూగా ఎగ్జామ్ స్టార్ట్ అయి పోతాయి ఇంక తర్వాత నారకమే ఇంకేంటండి
ఏం లేదండి ఏం తిన్నారండి పోదున్న
దోశ అండి మీరు
ఏమో ఉప్మా చేసినారండి
హాస్టల్లో ఆ ఫం ఈ క్యారీన లేకపోతే పీజీ కి వెళ్తారా మీరు
క్యారీ అండి కట్టిస్తారు క్యారీ
ఊరికేళ్ళట్లేదా ఈ రోజు మీరు
పండగ ముందు రోజు పోతామండి
ఓ అవునా అండి ఆ సరేనండి ఇంకేంటి విశేషాలు ఇంకేమి లేవా ఉండేదా బాయ్ అండి
బాయ్ అండి